పిసిందంన్ నేన్ మాట్లేది మీకు
ఆ వినిపిస్సుందన్ నేనేం మాట్లాడేది
నండి చెప్పండి ఆ పర్లేదన్ ఇన్ బానేవున్నం మీరెలా ఉన్నారు.
మేము బాన్నాం అండి.
ఆ సరే అన్ ఏం లేదన్ ంని ఏం జేద్దామా రేపట్నుంచ్చని ఆలోజిస్న
ఏ ఇప్ప్ ఇ రోజే ఆలోజిస్నార రేపేం చేయాలని
ఆ అంతే కదండి రోజుకి ఏదో ఒక పనైనా ఎక్స్ట చేద్దామని చెప్పని డైలీ రొటీన్ కాకుండా డైలీ రొటీన్తో పాటు ఇంకొక వర్క్ ఏదైనా ఎక్స్టా చేద్దామా అని చెప్పని ఆలోచిస్సున్న
ఓ అలాగయితే న్యూ మోటివేషన్ చేసుకున్నారా అంటే ఏదన్ ఇంకొకటి చెయ్యాల అని
ఆ అవునండి ఆ అంతే కద మరి ఖాళీగా ఉండకుంన ఏదొక పని, ఏం చేస్సిమండి. మాన్నింగ్ లేస్టమ్. లేచిన తర్వాత ఒక వన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎట్లా వాకింగ్ చేసుకుంటాం.
ఓ మీరు వాకింగ్ కూడా చేస్తారా అండి?
ఆ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా చేసామండి రోజు
అవునా ప్లేస్ ఉందా అండి అక్కడ మీకు అంటే వాకింగ్ చేసేకి అంత?
సరిపోయే అంత ఉంది.
ఉందా ఓకే నైస్ అయితే
ఆ నేనండి ఇట్లా ఎక్సర్సైజ్ ఏం చేయరా మార్నింగ్ లే వేస్తుని వామప్ లాగా
అయ్యో అవన్నీ లేమండి నాక్ తలవాటు నేను అడ్జస్ట్ లేవడము కొద్దిసేపట్లో ఒక థర్ట్ ట్వంటీ మినిట్స్ అట్లా జస్ట్ రిలాక్స్ అవడం అంతే కూర్చొని అ లేదంటే ఇన్ లో మొతము ఊరుకట్లో ఇట్ తిరగడము అంతండి అంతకు మించి వాకింగ్ సపరేట్ ఏం చెయమండి మేము
ఆ ఇంట్లో ఉంటాది కష్టం లేండి చేయడానికి ఎట్లైన చేస్తాం బట్ ఇన్ బై ఇట్ల ఉండడం కంటే ఇంట్లో ఉంటే అట్లాంటివన్నీ చేయలేము, ఎందుకంటే పొద్దున పొద్దున లేగుసునే ఏదో వర్క్ ఉంటది కదా ఇంట్లో అయితే.
అవును అదే మరి ఇప్పుడు మాకైతే ఇంకా లేస్తానే బెస్ట్ ఇట్లు మడత పెట్టాలా చాపాలు మడత త్త పెట్టాల అక్క సూడ్చలా కాఫీ పెట్టలా ఇంట్లో వాళ్ళకి మళ్ళీ వా ఆ
ఇట్లాంటివి కుదరవ్
మమ్మల్ని కాఫీ పెట్టెకె లేపేస్త సరండి మై ఇంట్లో లే కాఫీ పెట్టు లే కాఫీ పెట్టు అని నేన్ అప్పడి నుంచే ఉంటే, మళ్ళీ వాళ్ళు కాఫీ పెట్టించి మళ్ళీ అవన్నీ ప మళ్ళీ అవన్నీ పాత్రలు పడతాయండి అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ మళ్ళీ అప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ స్టార్ట్ చేయాలి కదా గట్లా నేనేం చెయ్యను. అనుకోండి మా అమ్మకి హెల్ప్ చేస్తా అండి నేను
ఆ అవునులేండి. హెల్ప్ అన్న చేయాలి కదా కనీసం ఆహా అస్సల్ లేదండి ఇగ మనం కిచెన్ కి మనకి చాలా దూరం
ఓ అవునా ఎందుకండి ఆట్ల నేర్చుకోలేదా మీరు
ఏ వం ట చేసేటప్పుడు ఏమైనా కళ్తది ఏమో చెయ్యి అని వంట చేయి మంటె చేసేటప్పుడు చెయ్యి కళ్తదేమో అని హీ హి
హుమ్మ్ అంటే భయం ఉంటే ఎక్కడండి చేసేకి కాదు గాదా
ఆ అవును అంటే చిన్న చిన్నగా మ్యానేజ్ చేయ్యగలుగుతా కానీ మళ్ళీ పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదండి వంటల్లో
అమ్మకి హెల్ప్ చేయ్యరండి. అంటే కట్
ఆ అమ్మకి ఆహా లేదు లేదండి అన్నీ అమ్మనే చేసు ఉంటారు. జస్ట్ పాత్రాలు తోమడం అట్లాంటివైతే చేయాగలను. వంటే మాత్రం అమ్మనే చేసుకుంటది. ఆ అంతే అట్లాంటివ్వన్నీ చేయగలను. మిగతై వచ్చండి చేసా గాని వంట మాత్రం నేను జేయలేను. ఆ వంటలో కూడా చిన్న చిన్న స్పెషల్ ఐటెమ్స్ ఉంటాయి. చూడండి ఏమైనా అట్లాంటివి అయితే చేయగలను ఆ అంటే ఏవైనా చిన్న చిన్నవి పెద్ద ప్రాసెస్ అయిన ఫుడ్స్ కాకుండా తక్కువ తక్కువ ప్రొసీజర్ ఉం చూడండి ఫుడ్స్ కి ఒక అంతా ఒక ట్వంటీ మినిట్స్ లో అయిపోయేది. అట్లాంటివి అయితే చేస్తా ఆ ఆ మ్యాగీ వోచ్చండి. మ్యాగీ శాండ్విచ్ ఆ ఆ శాండ్విచ్ జేసి ద మ్యాగీ చేస్తా కాకపోతే మ్యాగీ మా ఇంట్లో ఎవరు తినరండి. ఆ ఆ
నేను అంతే అండి జస్ట్ మా అమ్మక్ హెల్ప్ చేస్తాను మళ్ళీ మా అమ్మ ఇంకా పొలానికి వెళ్తారు కదా సో పాపం ఒకటే చేసుకుంటాదని హెల్ప్ చేస్తా ఇంకా అ దానికి ఇంకా అయిపోతానే ఇంకా తినేసి ఇంకా శుభ్రంగా కాలీ అండి ఇంకా సా ఇంకా మళీ సాయంకాలం వరకు ఏం చెయాలా ఏం చెయల్ అని ఆలోచించక సర్ పతందండి నాకి
అదేనండి ని మీ డైలీ రెటీన్
ఇంకా అంతే అండి ఏం చేస్తా ఖాళీగా ఉంటాం ఖాళీ ఉన్నప్పుడు ఇంకా నాకు ఫోన్ ఒకటి ఉంటదిం ఇక ఊర్లో ఉన్నప్పుడు నాకు నెట్వర్క్ దొరక కదు నెట్వర్క్ అన్నా ఉంటే మొబైల్ స్క్రోల్ చేసుకొని చూసుకుంటూ ఉంటా లేదంటే మొబైల్ దొరికినప్పుడు ఇప్పుడు పోత ఎవరైనా నాక అట్లాబ్ బ కొట్టినప్పుడు నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తాను వాళ్ళతో కొసేపట్లా ఇట్లా మాట్లాడుత టన సోది పెట్టుకుంటాను వాళ్ళు నా సోది అంతా వింటారు ఇంకా మళ్ళీ ఇంకేం చేస్తానండి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అయిపోతుదింది ఎం సేఫ కి ఇంకా మధ్యాహ్నం భోజనం టైమ్ పుపోతుంది భోజనం తినేస్తాను ఇంకా మళ్ళీ అదే ఇంకా కడిగి అట్లే పెట్టేస్తా ఇంకాన్న అంతే మళ్ళీ ఇంకేం చేస్తా ఇంక అంతే ఇంక తర్వాత ఈవవినింగ్ అయితతే ఇంకా ఈవినింగ్ అయితే ఏం చెయ్యాలి చెప్పండి ఇంకా అంత ఇల్ మత్త అవకాశ ఊర్ చేసి శుభ్రం పెట్టేసుకొని ఇంకమ్ వచ్చేసరికి ఇంకంత రెడీ చేసుకని పెట్టుకొనిర్చోలే లేకపోతే మా అమ్మ కుడాద అండింకా
ఈ అలో కూడా ఉడతారా అండి
అయ్యో ఏం ఇమండి మరి అ మా ఇంట్లా అంతండి అంటే కొడతారు అంటే తిడతారు అంటే ఏమి ఇంత పెద్ద పిల్లవి కూడా చెయ్యవు ఇంట్లో ఇంట్లో పనులు చేయకుండా ఇంట్లో పెరిగితేట్లా అని తిడతారండి హలో
ఆ
ఇద్దారు పిడదే పోనీ ఇద్దరు తిడతారు అమ్మ అనది. ఇంక అంతే ఇంకా ఈవినింగ్ సాయంత్రం అయితే ఇంకా వంట ఇంక మళ్ళీ వంటకి మా అమ్మకి హెల్ప్ చేస్తాను. ఇంకా పెట్టుకుంటాం సి టీవీ ముందర సీరియల్స్ వస్ తాయి సిక్స్ కి స్టార్ట్ అయితే నైన్ థర్టీ వరకు. సీరియల్స్ చూస్తామండి మా అమ్మతో మా నాన్న మా నాన్నకు కూడా అలవాటు అయ్యల చేసామండి మేం.
ఆ ఇంట్లో ఆడళ్ళు ఉంటే అంతేలేండి వాళ్ళు చుసు సరే వాళ్ళతో పాటు ఇంక తప్ప. తప్పదు వాళ్ళకు కూడా చూడాలి కాబట్టి ఏదో ఒకటి చూస్తారు వాళ్ళు కూడా.
ఆహ్ ఇంకా అంతే అట్ దేనికి చేసేది ఇంకా సీరియల్స్ అయ్యేది. తరకు కంటిన్యూగా సీరిల్ పెట్టేది ఏమైనా.